హాయండి బాగున్నారా
అన్నామని మీర ఎలా ఉన్నారు
ఆ బాగున్నావండి
ఏం చేస్తున్నారా
ఆ ఏం లేదండి ఖాళీ మీరు
నేను కూడా ఖాలీ పడుకొని లేసాను ఇప్పుడే
అవును ఇదిగలేదా
హ
మీ రయి ఇలా
ఆ టీవయిన
ఎన్నిసార్లు త అవుతారా అండి రోజుకి
ఆ రోజుకి త్రీ టైమ్స్ అయితే కంపల్సరీ
హా ఏయ మనకైతే లేడీస్ కైతే తలకాయ పలైవాంగన
ఆ నాకు ఫస్ట్ అంటే మ్య రేజ్ బిఫోర్ టీ అలవాట లేదు ఇక్కడ మా అతమ్మ వాళ్ళు బాగా తాగుతారు అది వేళ్ళ నుంచి నక్ అలవాట్ అయింది
అవునా
మా ఆయనే ఎక్కువ తగుతాడు ఆయనకు పెట్టిప్పుడల్ల నిం పోసున్నా ఆయన కొంచెం పోస్తా నిం పోసు అ వేడి గుందిగా అని తగేస్త అట్లా అలవాటు అయింది
ఉ పని అయిందా అండి
ఆ పని స్టార్ట్ జెయాలిగా ఫోర్ థర్టీకి అట్లా స్టార్ట్ చేస్తే ఎండకోడుతుంది కదా
బయటా
హ్మ ఫైవ్ వరకు అట్లా తగ్గుతలే కాని ఫోర్ థర్టీకి స్టార్ట్ చేస్తాం ఈరోజు
మళ ఏం అ జయాలన సాయంత్రం
ఆ రైస్ పెడతాను ఎప్పుడైనా కరీ లేకుంటేనా కర అంటాం
అవును మళ్ళీ ఇంప్పుడు ఉండాలి మళ్ళీ ఏం
మళ్ళీ ఎగ్జామ్లెట్లు వేసుకోవడమా
హ్మ
అంటే ఎగ్స్ కర్రీ ఇట్లా బాయిల్ ఎగ్స్ వేసి అన్ని ఆయిల్ వేపడం
హ్మ హ్మ
మీర్ నాన్ వెజ్ తింటారా ఏకువ
ఆ నాన్ వెెజ్ తింటాం బానే
హ్మ హ్మ అవును
మా నా మా ఆయనకి ఇష్టం
ఉమ్
ఏ పడిదిస్ సరిగా ఉమ్ వీక్లీ త్రీ టైమ్స్ చికెన్
అమ్మ వీక్లీ త్రీ టైమ్సా
ఆ
ఉమ్ హు
ఎ చికెన్ లవర్ ఉన్నట్టు ఇగ తెచ్చింది వండాలిగా
చికెన్ ని వండాల్సిందే గా మనం ఉమ్ అదే
ఉమ్ ఉ
ఏం చేస్తున్నారు పిల్లలు మరి
అంటే పిల్లలు స్కూల్ పోయి వచ్చిర్రు డ్రెస్ చేంజ్ చేసుకున్నారు అన్నం తిన్నారు అన్నం తినిపించిన ఇగ వాళ్ళన్నయ్య హాస్టల్ నుండి వచ్చిండు ఇప్పుడు హాలిడేస్ రంజాన్ కని
ఆహా
రంజాన్కని టూ డేస్ హాలిడేస్ ఇచ్చారంటే వాళ్ళ అన్నయ్య తోటి ఆడుకుంటున్నారు
హాలిడేస్ ఇస్తే వెళ్ళండక్కడికి
ఆహా మా అంటే మా బావ కొడుకు పక్కనే ఉమ్ మ్
బట్టలు మిషన్ లో ఎస్తరా మరి చేతో పి పిండుతా
ఆ బట్టలు మిషన్ ఏం లేదు చేతినే పిండుతా
ఉమ్ హు ఇంగ సాయంత్రం మేము కూడా పని చేయాలి ఊడ్చి ఊడ్వాలి ఇండ్లు ఊడుచుకోవాలి ట్లుతోముకొని టీ తాగాలి చపాతీ చేయాలిప్పుడు
ఉమ్ హు అంటే చపాతి ఈవినింగ్ చేసుకుంట ప్రతి రోజు చేస్తారా ఉమ్
ఎస్ తినబుద్ధి అయినప్పుడు చేస్తా
ఉమ్ హు మీకూ మీరు వెజ్ ఎక్కువ ప్రిపేర్ చేస్ ర మీ రోజు వారీ వంటలలా వెజ్జా నాన్ వెజ్ ఎక్కువ ఉమ్
వెజ్ ఏముండదు తక్కువ
ఉహూ
కూరగాయలే వండుతాం ఎక్కువ
ఉమ్
మా ఇంట్లో అంతా ప్రిపరెన్స్ ఇయ్యరు మా ఆయన ఉమ్
ప్రోటీన్స్ విటమిన్స్ మనకి నాన్ వెజ్ లోనే కాదు వెజ్ లో కూడా దొరుకుతాయి అంటున్న
అవునవును
ఉమ్
ఉమ్
కాకుండా
ఎక్కువ ఎక్కువ నాన్ వెజ్ ఏదో
ఉమ్
ఉమ్ మా ఆయన ప్రిఫరెన్స్ ఇయ్యడు అని ఓకే పా
ఉహూ
ఉమ్ ఎందుకంటే ఎందుకులే ఇప్పుడు వద్దు అంటారు ఎందుకంటే తిన్నా కూడా మంచిగా ఉండదు అంటారు
ఆ ఇప్పుడు అంతా చికెన్ అవి ఇంజక్షన్
ఇంజక్షన్ల వల్లనే పెరుగుతానే దానికి ఎదుగుదల ఇంజక్షన్ ద్వారానే వస్తాయి ఖాళీగనే ఉంటరా ఇంట్లో మీరు ఉహూ అవునా
పిల్లల్ని స్కూల్ ఇంటికి రాగానే హోమ్వర్క్ చేపియడం
ఉమ్
ఉమ్
అవునా
మా పాప కొంచెం ఎక్కువైద్ది
ఆహా
చూడు ఇంగ రాంగానే మొహం కడుక్కుంటది సబ్బెట్టి
ఆహా
చిన్న పాపే వాళ్ళు అన్నయ్య కంటే చిన్నదే గాని స్నానం చేస్తది మంచిగా మేకప్ అయిద్ది
ఆ
తిట్టక్ ముందుకె అలుగుతది. ఆ ఇప్పుడు మే దోస్త్ కటీఫ్ అంటుంది.
ఇప్పుడా?
చెప్తున్నాగా ఆమె గురించి. అ
ఆహ
మ్
అవునా!
ఆ కిప్పుడె లి టిక్ కావాలి. లిబ్బామ్ కావాలి.
వామ్మో చిన్న పిల్ల అ కదా! అదేస్ కోటం తెలుసునా?
మ్మ్
మ్
వాళ్ల డాడీకేమో నత్తదు రెడీ అయితే.
నచ్చదా?
నచ్చదు
ఆహా అవునా! టెంపురోనె ఉన్నారు.
మ్ ఇంకా తిన పాప కదా! అన్నిట్లో ఉంటాలి ఇష్ స్టడీ అనే కాదు అన్నిట్లో ఉండాలి.
ఆ ఉంటదా మరి స్ట్రై చేస్తదా?
ఆ స్టడీ బానే ఉంటాది.
మ్
సాంగ్స్ పాడుతది అప్ తప్పుడు తండ్రికి వెల్లయినా
మ్ అవును
అన్నిట్లో ఫస్ట్ ఉంటది. వాళ్ అన్నయ్య కొంచెం స్లో.
మ్ హు. వాళ్ అన్నయ్య స్ల్ టో చేస్
ఆ
ఒక లిన్, ఇంట్లో ఒకల్లట్లుంటరు ఒకల్ ఇట్ల ఇట్లుంటరు.
అవును. మ్, ఇంకా వాళ్ అన్నయ్య సతాయిస్తడు. ఈమేమో మంచిగా ఆమే పనులు ఆమె చేసుకుంటది.
అవునా?
మ్ చెప్పినా తింటది.
ఆయన పనులు ఆయన చేసుకుంటే, అయిపోతదిగా?
అదే అదే ఆయనతోటి ప్రాబ్లం. హోంవర్క్ చెయ్ అంటే చెయడు.
హు
ఇమేమో మంచిగా రాగానే బుక్కులు తీసుకొని రాస్తుది
ఆ
కుడ్గాలంటే ఇంకెక్కువ ఇంకెక్కువ రాసుకుంటారట నీ కూర్చొ కొంచెం పోగడాల ఏమని
ఆ పోగుడుతునేవాో మంచిది పడపోతే ఇక అంతే చక్కటి ఆమె తీసుకు
అ ఆ అప్పు కూడాతే కొంగ మంచి చెప్పినట్టు వింటది
ఆ
పోడకుండానేమో ఇక
ఇక వాళ్ళ అన్నయ్య ఇక మనం ఏం చేసినా ఏం లేదు వాళ్ళు అన్నయ్య ఇక
వాళ్ళ
అలానే అట్లున్నాడు కదా
అలానే కొంచెం పెద్దయినా కానికి అర్థమయింది అన్నట్టు మనం ఏం చేసిన
మనం పొగుడుతే ఆమె నచ్చని పనులు కూడా చేస్తుంది ఇష్టంగా ఆ
ఆ బిడ్డన్ పొగడాలి ఎక్కువ శాతం
ఆ ఆడరే ఇస్త చెయదు పోగడాలే
ఉహు అక్ అయన
ఉమ్
హ హ
ముగ్గురు అన్నయ్యలు ఒక్కటి
ఆహా ఇంకా అందుకేగా గారాబం చేస్తది ఉహు అ అదే ఇంత
అ
ఆ
మీరేం చేస్తారు రోజు
రోజా ఏమున్నది ఇంట్లోనే ఖాళీగానే చిన్న బాబు ఉన్నాడు మాకు చిన్న బాబును చూసుకున్న ఉన్నట్ అమే ఎంజేయం
ఉహు ఎన్ని మంత్స్ రా?
సెవెన్ మంత్స్.
సెవెన్ మంత్స్ ఆ
ఆ సెవెన్ మంత్స్ ఏ
ఇప్పుడు అన్న తాడా, అన్నం పెడతారా ఉగ్గు పెడతారా?
అ సర్లగా పెడుతున్నా అవ్ ఇంకేం చేయట్లే ఇంకా ప్రస్తుతం ఆ చే చెల్లాకే పడుతాన్
ఆహ ఉగ్గు తింటే ఇట మంచి ఇంట్లోనే ఉంటరుగా
ఆ గో ప్రిపేర్ చెయ్యాలిగ బియ్యం వస్తులు అవన్నీ చేయాలి.
అది కాకుండా ఇగ డైరెక్ట్ అన్నం మెత్తగా పిసికి పెట్టొచ్చు ఏం కాదు.
ఆ అదేగా చ్ కొంచెం ఎయిట్ నైన్ బడ్ తే తింపియచ్చుగద
తెర్లాకే పెట్టినావ అంటే ఇక నువ్వుడైరెక్ట్ అన్నమే పెట్టాలిగ ఉగ్గు అవసరంలే ఉగ్గు సిర్లాకి ఒక ఫోర్ వరకు పెడితే ఫైవ్ టు టెన్ వరకు అట్లా ఉగ్గు పెట్టచ్చు.
ఆ ఆ ఉగ్గు జెయా టై ప్రిపేర్ చెయాలి ఇగ, ఇగరైతే అన్నం గుడ అన్నం గుడ ఇగ ట్రై జేత్త ఇగ
మెత్తగ బిస్కి చెత్తే
మెత్తగా బిస్కీ ఇగ చేయాలి. త
ఉమ్ ఇట్లా దవడకు పెట్టాలె. సప్పరిచ్చి సప్పరిచ్చి మింగుతరన్న
ఆ సప్పరిత్తడిగ మిగుల్తే ఆ ఇక టీ తాగాలిగా టీ తాగి ఇగ పని స్టార్ట్ చేయాలె ఇగ
ఉమ్ చిన్న పిల్లలు ఉం
ఆ ఎప్పుడికి పనే టద
ఒకడే బాబా ఇంక
ఓకే అండి థ్యాంక్ యూ
ఆ థాంక్